హలో
ఆ చెప్పండి
చెప్ప తిన్నారా
ఆ మంచిగా ఉన్నావా నువ్వు
అవును మంచి గానే ఉన్న
ఎండా ఎట్లా ఉంది ఈరోజు
బాగానే వుంది ఎండ కూడ
ఆమ్
హమ్ బాగా వుంది ఎండా బయటకి ఎలేలాగ కూడా లేదు తెల్సా
ఉమ్ వర్షం వచ్చింది కదా రేపు రాత్రి అందుకే ఇట్లా అయితంది
బాగా రాలే వర్షం ఎంత వచ్చింది కొంచమే వచ్చింది
టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చింది మొత్తం ఎట్లా ఇట్లనే అవుతంది ఈ రోజు
అవును కరెంట్ అయితే ఎట్లా తీస్తున్నారు అయితే అమ్మా గంటలు గంటలు తీస్తున్నారు కరెంట్ అయితే
ఆమ్
హమ్ ఎండా బాగానే ఉంది ఇయాలా బయటికి వెళ్ళొద్దు వెళ్తే చక్కెర వచ్చి పడిపోతారు ఇక
ఆ
మరి ఏమైనా జ్యూస్ ఏమైనా తాగిన్రా మీరు ఎండా బాగుంది కదా ఎందుకు తాగుతా ఎత్తు ఓహో బయటికి వెళ్ళ లేదా
ఆమ్
ఉమ్ అది ఏం అంటే కిడ్నీ లో స్టోన్ ఉంది అయితే ఆ స్టోన్ కోసం ఒక డాక్టర్ ఉంది ఆ డాక్టర్ చెప్తే ఆయన ఏం తెచ్చిండు తెలుసా మందులు కిడ్నీ స్టోన్ ది తేలే వెయిట్ లాస్ తెచ్చిండు అది పెద్ద ఇంకా ఒకటి పెద్ద డబ్బా ఉంది
త్తరు
ఏమో ఇగ నాకు తెలిదు మొత్తం ఐదు తెచ్చిండు ఆయితు బ వెయిట్ లాస్ అయితనే ఆట అది స్టోన్ పోతాయట లేకపోతే పోదట
ఒ
చెప్తాండు అయితే ఏమైంది అది ఒకటేమో పెద్దది డబ్బా ఉంది అది కస్టర్డ్ లాగానే ఉంది కస్టర్డ్ పౌడర్ లాగానే అది త్రీ స్పూన్ వేసుకోవాలి ఇంకొకటి చిన్నతీ డబ్బా ఉంది తాగన్ తాగా అమ్మా నాక ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎట్లా మరి బాగా భయం అయితది ముందే ఒకటి స్పూన్ అది అయితే ఇయ్యాల ట్రై చేసినా ఎట్లా ఉంది తెలుసా మొత్తం జ్యూస్ లాగానే ఉంది మంచిగా అందే టేస్ట్ ఏ చీ అది తాగానేను ఎందుకు తాగాలి చెప్పండి వా టల్లోనే మస్తుంది తెలుసా టేస్ట్ అంటే అది ప్రోటీన్ అంటారు తెలుసా జిమ్ కి ఏళ్ళేటప్పుడు జిమ్కి వెళ్ళలేటప్పుడు తాగుతారు కదా ప్రోటీన్ అని అట్లా ఆ అట్లనే ఉన్నది ఆ అట్లనేే ఉంది జిమ్ ఎక్కడ ఉంది అని చేయాలి
ఇంట్లోనే పుషాబ్స్ పులాబ్స్
ఏ అది ఏం ఒక్క రోజు తాగీన నేను డైలీ తాగాది
ఒ
అట్టేగానే ట్రై చేసినా ఏం చెప్పిర్రు ఆకలి కాదట అయి తాగితే ఓ ఆకలి అయితే లేదు నాకు అట్టిగానే ఆకలి అయితలేదు అయితాగతే ఇంకా ఆకలి అయితలే
ఒ హ
ఉ ఇంకా చెప్పండి
చెప్పండి మీరే
వర్షాకాలం ఎప్పుడు స్టార్ట్ అయితదో ఏమో ఓన్లీ అవి గాలి ఎతా అవున గాలి ఎట్లా అస్తుంది అట్టిగానే గాలి వస్తుంది కానీ వర్షమే అస్తలేదు ఒక్కసారి వర్షం వస్తే పోయి తడవాలని ఉంది నాకైతే డ్రీమ్ నాది ఇంట్లో ఎవ్వరు ఉండద్దు నేనే ఉండాలి అట్లా ఉండాలి మంచి
అది పింపుల్స్ లాగా అయితది ఫస్ట్ కి వర్షం
ఆ
ఆ
మంచిగా కొంచెం చల్లగా పడుతది ఏది ఎండాలో ఎట్లనా చిట్ చిట్ అయితాంది అదే అదే ఇందాకే చూసి పోయిన ఇంకా ఏమైనా చెప్పండి కదా
చెప్పండి
అది ఒక మూవీ ఉండే అండి తెలుగు హిందీ మూవీ ఆట అది మాని ఉదయం మూవీ అట నిన్న నీను చూసిన నేను అంటే ఫ్రెలర్ చూసిన చూద్దామని అనుకున్నా ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి అది కూడా చూడాలి
అ
ఆ ఒకటి ఒకటి మూవీ చూసినా నేను అంటే మంచిగానే ఉంది ఇది ఇప్పుడు ఏం చెప్పాలి అని స్టోరీ బాగుంది అది ఏమి గుర్తులేదు మూవీ లో ఆ ఉంటాయి కొన్ని మూవీస్ మంచిగా ఉంటాయి కొన్ని అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అది నానిది ఏ మూవీ అండి అది అది షేర్ సాంగ్ ఉంది కదా
ఏమో ఇప్పటి దాకా రిలీజ్ కాలే అది
కాలేదా అదే సాంగ్ ఎంత ఫేమస్ అయింది అది మస్త్ ఫేమస్ అయింది తెలుస ఇంకా అది జుట్లు జుట్లు ఎట్లా వేసుకున్నాడే ఏమో మంచిగ ఉన్నాయి ఆ జుట్లు మాకయితే రావు అసువంటి జుట్లు రెండు జుట్లు వేసుకొని ఓ ఫుల్ గా డ్యాన్స్ చేసిండు నాని
ఆ అది సాంగ్ ఉంది కదా షేర్యా ఏమో
జంబలికే షేర్ ఆ అదే ఎందుకంటే అది జిమ్ కి వెళ్ళలే వాళ్ళు అట్లా పెట్టుకుంటున్నారు మా తమ్ముడు కూడా వెళ్తాడు అంటే నేనే వీడియో ఎడిట్ చేసి ఇచ్చిన అది ఆ సాంగ్ పెట్టి పెట్టీ పెట్టమని చెప్ప మంచిగా ఉండు తెలుసా హండ హండ్రెడ్ కేజీ లిఫ్ట్ చేస్తున్నారే ఏంటి ది అది నార్మలే కదా హండ్రెడ్ కేజీ అట్లా లిఫ్ట్ చేయడం
వన్ మంత్ పోతే అది టైట్ అయితది
అవునా ఏమో ఇగ డైలీ ఒక డే ఉంటదట గర్ల్స్ కి కూడా ఇక్కడ జిమ్ే లేదు గర్ల్స్ కి ఉంటే కూడా మేం కూడా వెళ్తుండే హైట్ పెరుగుతుండే మంచిగా హలో
ఆ
చెప్పండి కదా ఇట్లా సైలెంట్ ఉంటే నేను ఏమనుకోవాలి
నేను కూడా పోతా జిమ్కి వర్షాకాల మయిస్ స్టార్ట్ అయితే
అవునా ఇంతకు ముందు పోయినరా మీరు జిమ్కి
పోయినా మస్తు వన్ అండ్ హఫ్ మంత్
హ
ఆ టైఫాయిడ్ వచ్చింది ఇంట్లోనే ఉండి మొత్తం పోయింది
ఏ పోనీ అండి ఇప్పుడు ఏం వెళ్తారు జిమ్కిి వెళ్తే బాగుండదు ఈ ఏజ్ లో వెళ్ళొద్దు తర్వాత అంటే వెళ్ళాలి అది జిమ్ కి వెళ్తే వేరే పనులు చేయరాదు దాని మీదనే ఉంటది ఇక మొత్తం కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు మొత్తం అవే ఉంటాయి బాడీ పెయిన్స్ అయితే బాగా
ఆ ఇది వెదర్ మంచిగా లేదు అందుకే ఇట్లా అయితాంది మొత్తం
ఆ నాకైతే ఇంట్లో ఉంటే ఎట్లా బోరు కొడతాంది ఏం చేయ్యాలి ఫోన్ చూస్తే కూడా రీల్స్ చూస్తే కూడా బోరే కొడతాంది ఫోన్ పెట్టేస్తున్నా పిచ్చిలాగా
ఎంత చూస్తారు ఫోన్ యూట్యూబ్ ఇన్స్టా బోరే అయితది
అమ్మా ఎట్లా ఉంటారో ఇంట్లో నాకు ఏం అర్థం అయితాదో నేను ఈ ఇప్పుడు ఎం రెండు నెలలే నాకు ఎట్లానో అయి తాంది ఇంట్లో ఉంటే
ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జాబ్ చూసుకో మరి
అవును చూసుకోవాలి గాని ఏమో అం
జాబ్స్ అయి వస్తది అది అప్లై చేయి
ఆ చేద్దాం మంచిగా ఉంటే చేయాలి అదేం
అది ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో గ్రూప్
అవే ఓ అట్టిగానే అవి తెల్సా నేన్ చూసిన ఇప్పుడు కాదు నేను ఎప్పుడు నుంచో చూస్తున్నా అది డిగ్రీ ఫ కాకముందు నుంచి చూస్తున్నా నేను దాంట్లో ఏం రావు అట్టుగానే చెప్పారు తెలుసా ఇది చేయాలి ఫార్మ్ ఫిల్ చేయాలి వా సర్చ్ చేయాలి ఇది ఇది అంటారు పోయిపోయి ఏమైతాది తెలుసా లా స్ట్‌కి అది ఫర్ ఎవర్ వాళ్ళే ఉంటారు నేను ఫస్ట్ ఫర్ ఎవర్ ది చే చేసి చేసి అంటే చూసి ఉన్నా నాకు తెలుసు నేను క్లాసెస్ విన్నా ఫర్ ఎవర్లో మొత్తం ఇన్నా ఇన్నాంక ఏమైంది ఆ సారేం చెప్పిండు సారే సార్‌కి క్లాస్ ఇన్నంకా సార్‌కి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటది మంచిగా నేను చేసిన ఒక సెవెన్ ఎయిట్ డేస్ చేసిన చేసినాంక సారేం చెప్పిండు నువ్వు బాగానే మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అయితే ఇది ఏముంది అంటే నువ్వు ముందు ప్రోడక్ట్స్ కొనాలి అరే నేను ఎందుకు కొంటా ప్రోడక్ట్స్ నేను ఏమన్నా అమ్మడానికి వచ్చినా నేను కోనా అని నేను చెప్పినా ఆ ప్రోడక్ట్స్ నేను కోనాలి అట నేను తర్వాత ఏం చేయాలి తెలుసా ఇంకా నేను సేవెన్ మెంబర్కి నేనే యాడ్ చేయాలి ఇంకా ట్వెల్వ్ మెంబర్స్‌కి ఇంకా యాడ్ చేయాలి ఇట్లా యాడ్ చేస్తూనే ఉండాలి నేను ఎంతమంది ఇక్కడ ఎవరుకొంటారు చెప్పండి ఊళ్ళలో ఎవరు కొంటారు ఎవరన్నా కొంటారా ముందే అది వేస్ట్ ఉంటాయి అవి ప్రోడక్ట్స్ ఏవేవో చెత్త చెత్తగుంటాయి అది ఎవరు యూజ్ చేస్తారు ఏ నేను చెయ్యా అని చెప్పినా సార్ కి అయ్యో ఒక గంట ఫరెవర్లో ఉంటది ఫరెవర్
ఆ
ఆ సార్ అయితే ఒక గంట చెప్పిండు నాకు ఆ నీకు ఇట్లా నీ మమ్మీ మీ డాడీ అద్దు అంటే చెయవా వేరే పనిలో కూడా మీ మమ్మీ డాడీ అద్దు అంటే నువు అప్పుడు ఏం చేస్తావు ఏమేమో ఏమేమో ఒక గంట మాట్లాడిండు అయిన కూడా నా ది నేనే చెప్తే ఇగా చెప్పినట్టే అద్దు అంటే అద్దు నేను చెయ్య మా డాడీ అద్దు అన్నాడు మా మమ్మీ అద్దు అనది నేను దీంట్లో చేయ్య నావల్ల కాదు అని చెప్పినా ఇగ
ఆ
ఉమ్మ్ లాస్ట్‌కి అ చెయ మళ్ళీ ఇంకొకసారి మా అక్కకి వచ్చింది ఆఫర్ ఆమె ఏం చెపంటే ఫరేవర్దీ అని నేను ఫస్టే అడుగుతా ఎవరైనా ఏమన్నా జాబ్ చెప్తే నేనే ఏమంటా ఫరేవర్ జాబా అంటే అవునంటా అవునంటే ఇగ పోండి మీరు మీ జాబ్ వద్దు మీరొద్దు అంతే ఇగ నాకు తెలిసి ఉంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఫర్ ఎవర్ లో ఇగ అప్పటి నుంచి నేను ఇగ ఆన్లైన్ జాబ్స్ అంటే అవ్వే ఉంటాయి తెలుసా ఉమ్ సరే అండి